బావున్నారా?
ఆ బాగున్నాను నువ్ బావున్నావ
ఆ బావున్నాను తిన్నార
ఆ తిన్నాను నువు తిన్నావా?
మ్ తిన్నాను ఏం చేస్తున్నారు?
అదే ఇప్పుడే ఒక మూవీ చూస్తున్నాను.
ఆ
మ్ చనా బావుంది అన్నమాట అది.
ఏ మూవీ?
ఏ మూవీ అంటే ఆ ధురంధర్ మూవీ చూశాను బోంది
దురందర్ టు ఆ
ఆ దురంధర్ వన్ ను చూసాను అంటే ఇంకా దురంధర్ టూ వచ్చింది అంత క్లేరిటిగా లేదన్నమాట. మూవీ రూల్స్ లో చూస్తా అంటే
అంటే కంటెంట్ ఏముంది?
కంటెంట్ ఏం ముందంటేగిన అన్ని మామూలు ఒక్క ఇండియన్స్ పై వచ్చేసి అ పాకిస్తాన్ కి వెళ్తారన్నమాట
ఆ
అక్కడ అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం వాడూ చానా కష్టపడతాడక్కడ
మ్
అలాగా వాళ్ళవన్నీ తెలుసుకొని ఇండియాకి అన్ని చెప్తాంటారు ఇట్లా అదీ స్టోరి అందమాట టాన్ దాంతో రక్త పాతాలు యుద్ధాలు ఎంత బావుంటాయి అసలు
ఆ ఎక్కువ అవే ఉంటాయేమో కదా
ఆ ఎక్కువవే ఉంటాయి ఇంకా రణ్వీర్ సింగ్ అయితేగిన చాలా బావుందన్నమాట మ్ అసలు ఆ దాంతో రణవీర్ ఇంత బాగా చేశారు ఇంకా అక్షయ కన్నా అయితే గిన ఒకటి ఫేమస్ సాంగ్ ఇప్పుడు రీల్స్ లో ఫేమస్ అయితాంది చూడు హీరోయిన్ వచ్చేసి ఆపిల్ల క్లినిక్స్ ప్లస్ లో వస్తుంది చూడు చిన్నప్పుడు ఆ పిల్ల ఆ క్లినిక్ ప్లస్ యాడ్ లో వస్తుంది ఆ పిల్ల ఇప్పుడు మాకు పెద్ద గాయ్యింద పాప
అంటే ఏ మూవీస్ లో యాక్ట్ చేయలేదా తను ఇంకా
అంటే మామూలు చైల్డ్ ఆర్టిస్టుగా ఉందన్నమాట ఆపిల్ల మల్ల క్లినిక్ ఆ చిన్నపిల్లె ఒక ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అట్లా వచ్చి ఉంటయి బాగా పెద్ద అయింది హీరోయిన్ లాగా బావుందస్సలపిల్ల అందులో మ్.. ఇంక నువ్వు ఏ మూవీస్ చూడలేదా
నేను నైట్ చూస్తాను ఉస్తాద్ భగత్ సింగ్
బావుందా మరి
ఆ చాలా బావుంది
ఏమ్ స్టోరీ ఇంతకీ అది
ఆ అంటే స్టోరీ బ్యాక్ బ్యాక్ స్టోరీ ఉంటుంది పవన్ కళ్యాణ్ కు
ఆ
ఆ తనకి గురువు కూడా ఉంటారు ఒకరు
ఆ
అంటే తను ీలల అని ఇష్టపడింటారు అప్పుడు పెళ్లి చేసుకునే టైం కి ఆ విలన్స్ ఉంటారు కదా వాళ్ళొచ్చీఅంటే తన సొంత మని కాదు ఆశ్రమంలో ఆ ఆశ్రమంలో ఆ ఫుడ్ పెట్ట అన్నయ ఆమెని అంటే అందరూ థ్యాంక్స్ మ్యామ్ థ్యాంక్స్ మ్యామ్ అంటే పవన్ కళ్యాణ్ ఒకటే చిన్న ఇప్పుడు థ్యాంక్స్ అమ్మా అని చెప్పిన అప్పడు నుంచి ఇంకా బావుంటారన్నమాట ఆ... వాళ్ళమ్మతో అంటే అమ్మలాగా ఫీల్ అవుతారు
మ్.... ఉమ్
అప్పుడు పెళ్లి జరుగుతానప్పుడు శ్రీలీలని వాళ్ళమ్మని చంపేస్తారు విలన్స్
అవునా
ఆ మళ్ళీ వాళ్ళ గురువు వచ్చేసి సీఎం అయింటారు
మ్ ఉమ్
ఆ ఆ సీఎం ని కూడా వేరే వాళ్ళు ఆ సీఎం పదవిని దక్కించుకోనికీ
ఉమ్ ఉ
వీళ్ళని చంపిట్టారన్నమాట
ఉమ్
అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కి ఎవరెవరు ఇష్టపడుతున్నారో ఆ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారన్నమాట విలన్
కే అందుకు చంపేశారా?
ఆ అట్లా అట్ల చంపేసి మళ్ళీ ఆ అప్పుడు నుంచి ఇంకా వేరే దగ్గరికి ఎళ్ళిపోతాడు, పవన్ కళ్యాను అంటే సఫారీ అడవిలల్లో దగ్గరికి
హుమ్
మళ్ళీ అక్కడుండి ఒక్కొక్క విలన్ని రప్పించుకుంటా లాస్ట్ లో అందరిని చంపేస్
అవునా మరి సెకండ్ హీరోయిన్ ఎప్పుడొస్తుంది?
సెకండ్ హీరోయిన్ ఫస్ట్ లోనే వస్తుంది. అంటే మళ్ళీ ఆ బ్యాక్ స్టోరీ వచ్చేసి సెకండ్ హాఫ్ చూపిస్తారు పవన్ కళ్యాణ్ బ్యాక్ స్టోరీ ఆ సెకండ్ హీరోయిన్ అచ్ చేసి తాజి కన్నా ఫస్ట్ లోని చూపిస్తుంది, వాళ్ళు జస్ట్ అడవిని అంతా స్రచ్ చేయడానికి వచ్చింటారు.
ఓకే ఓకే
మూవీ అయితే బానే ఉంది చాలా బాగుంది. ఆ మళ్ళీ ఒక సాంగ్ వస్తుంది.
ఉమ్
తిలాది పవన్ కళ్యాణ్ది అది ఎంత బాలే ఇష్టం నాకి, చాలా బాగుంటుంది.
అవునా
ఆ నాకైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అన్ని అవే వస్తున్నాయి, ఇన్స్టాల్ భగత్ సింగ్ సాంగ్ ఉంది కదా శ్రీ లీలాది పవన్ కళ్యాణ్ది
హ్మ్ ఆ
ఆహా లైకులు కొడతనే ఉన్నా
ఓ
చాలా బావుంది. మీరు కూడా చూడండి బాగుంది, ఆ బాగుంది
ఉమ్ ఇంకా మరి
చెప్పాలి
ఇంగా ఏఏ మూవీస్ చూసావు
ఆ విత్తుల మూవీ చూసాను మళ్ళీ వచ్చేసి కపుల్ ఫ్రెండు, ఆ రెండు మూవీస్ చూసాను. విత్లా మూవి కూడా చాలా బాగుంది, ఆ అవును. స్కూల్ లవ్ స్టోరీ
అవును చాలా బాగుంది, నేను కూడా రీసెంట్ గా చూస్ సా బాగుంద బా కనిపించ
ఆ
ఉమ్ మీకలా మీక్ స్కూల్ లవ్ స్టోరీస్ ఉన్నాయా?
ఆహా ఏం లేవండి, మీకు
లేవు
ఆ ఉంటె అటే ఇయ అంటే మనకేం ఉండవు. లో కుడ, జస్ట్ మూవీస్ లో లో అట్లా తీస్తారు కదా.
వును సినిమాల్లో ఒకటే అట్లా కదా మనకు ఎట్లా అంటే అప్పుడూ
అవును ఊమ్ అ
ఏం ఇంకా ఎవతనా అబ్బాయితో మాట్లాడితే యినా ఒక పెద్దా అదేంది తప్పు చేస్తన్నట్లు భావిచ్చే వాళ్ళం మేమైతే అందుకెప్పుడు ఊ మాట్లాడే వాళ్ళే కాదనమాట ఇంగ ఎవ్రు కూడా అంత ఫ్రెండ్స్ కూడా లేరన్మాట టెన్త్ లో
అవునా
ఊమ్ గర్ల్స్ ఒ
టెన్త్ ఫ్రెండ్స్ మీకూ ఇప్పటికి టచ్ లో ఉన్నారా
ఊ టెంత్ ఫ్రెండ్సా
ఆ
అదే మామూలుగా గ్రూప్స్ ల్ ఉంటాయి కదా గర్ల్స్ మాత్రమే, అట్లా కొన్ని చేశారన్నమాట. ఇంగ అది కూడా స్టార్టింగ్ లోనే అందరూ మాట్లాడేది ఇంగెవర్దన్న బర్త్ డే విషస్ పెడతారు ఏందో అసలు ఇంగ ఈ రోజు చ్చేసి మా ఇద్దరి పాత స్నేహితుల్ని కలిసా అనమాట ఇప్పుడే పద్దన్నే
ఓ అవునా బాగుంటుంది గదా పాప స్నేహిలు ఇన్ని రోజులు కి కనపడుతే
ఊ బాగుంటుంది అసలు వాళ్ళు అంటున్నారు నువ్వు బాగా చేంజ్ అయిపోయినావా అనేసి బయ్ ఆ అంటే బాగా లావుగా అప్పుడు సన్నగ ఉంటి పు లావు అయిపోయా అని అంటున్నారు హూమ్
ఫ్రెండ్స్ తో బైటిక్ వెళ్ళా
బయటికా అది మధ్యాహ్నం రమ్మంట్ని చెప్పారు దాంతో ఇగ మధ్యాహ్నం పోదాం లే అనేసి ఉన్నా.
ఊ ఓకే
నువ్వు
ఆ మేమైతే అంటే సేమ్ ఊరు కదా ఒకే ఊర్లో ఉన్ టాం మేము అందరూ చదవనీకె ఎళ్ళింటారు ఎక్కడెక్కడో ప్రతీ పండక్కీ ఇంటికి వస్తారు అప్పుడు మాట్లాడుతాం
అప్పుడు మాట్లాడతారా
ఆ కొంతమంది మా ఊర్ వాళ్ళు కొంతమంది వేరే ఊరు మా ఊర్లో ఉన్న వాళ్ ను మాట్లాడతాం అప్పుడప్పుడు వాళ్ళు పండక్క్ ఒస్తారు ఉగాది పండక్కు ఒచ్చినారు అప్పుడు మాట్లాడ్నం కలిసి
ఊ
ఇంకా ముందు సార్ అయితే సంక్రాంతి హాలిడేస్ అప్పుడు వెల్లాము, అప్పుడు వ అందరూ ఒచ్చినా మా ఫ్రెండ్స్ అందరు
ఊఉ
అప్పుడూ అంటే మా ఊరికీ ఒ క టెన్ మినిట్స్ అంతే జర్నీ మా ఊరు నుంచి ఆ దేవుడు టెంపుల్కి వెళ్ళాము చాలా బాగుంది టెంపుల్ మా ఊరి సైడ్ అక్కడ అందరు కలిసి ఆ అందరు కలిసి వెళ్ళినాం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేటప్పు ఆ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్స్ తినుకుంటా
అబ్బో మీరే మేలే ఎంత బాగా ఫెండ్స్తో అందరితో ఎంజాయ్ చేస్తూ ఉన్నావ్
బాగుంటుంది వెళ్తే ఫ్రెండ్స్ తో మళ్ళీ మళ్ళీ వెళ్లలేం కాదా
ఉ మళ్ళీ పెద్ద అయితేగన ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఇంట్లో కూడా పంపిరు ఇంగ పెళ్ళైపోతే ఇంకా అత్తారింట్లో అస్సలు పంపిరు
ఆ
ఎంతైనా పునింట్లోనే ఉమ్ చెయ్ అప్పుడే అన్నీ ఎంజాయ్ చేయాల్ల ఉమ్ ఇంకేం మీరు ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు ఊరికే ఉన్నాము కాలేజ్లా ఫెస్ ఉంది
ఆ
లేట్గా లేట్గా అయినా లేటుగా అయినా పోయే ఇలే నైట్ కి అట్లా ఇంజా అని చెప్పి ఊరికే ఉన్నా
అంతేలే జ్వేల్లరీ అంతా సెట్ చేసుకున్నారా
జ్యువెలరీ ఏం లేదండి ఏముంటే అవి వేసుకొని పోయేది
అంతేలే ఉమ్ సరే మరి ఉన్
ఆ ఓకే బాయ్
ఉమ్ బాయ్